హలో
హలో
ఆ విన్పిస్తోందా
హలో నాకు ఇన్పిస్తోంది నీవు నా వాయిస్ వినిపిస్తోంద నా వాయిస్ విన్పిస్తోంద ఆ
హలో చెప్పు
ఏం లేదు మ్
ఏం లేదు కూర్చోనున్న ఇప్పుడే తినేసి వచ్చి
తిన్నావా
ఆ నే తిన్నా అదే ఇప్పుడే తినేసి వచ్చి కూర్చున్నా నువ్వు
నేను కూడా జస్ట్ తినేసి కూర్చున్నా
అచ్చ అవును తిన్నావ అంటే గుర్తుకొచ్చింది నార్మల్ నువ్వు ఎ క్కువ ఏం ఫుడ్ తింటావు
ఎక్కువు అంటే బయట ఫుడ్ లేకపోతే ఇంట్లోనా
రెండిట్లొ ఇంట్లో ఏం జె యెస్త రోజు బోర్గొట్టకుండ తినేది బైట అంత
ఇంట్లో ఐతే దోసా బైట అంటే ఇంకా పానిపూరి.
ఆ
అలాంటివి ఎ చాటైటమ్స్ ఏదన్న రోల్స్ కాని రోల్స్ చాలా ఇష్టం ఎంత దిన్నా బోర్ గొట్టదు అలా
ఆహ
నీకు నీకెలాంటి ఫుడ్డిష్టం.
నాకూ నాకు ఎలాంటి ఫుడ్డైనా ఇష్టం న నాక్ ఫుడ్డంటేనే ఇష్టము సో ఒక్కొక్క సారి ఒ
ఓహొ
పొ ఇంట్ల సింపుల్గానే ఉంటది రోజ్ పప్పూ కూరలు ఇవే ఇంగా నా ఫేవ్రేట్ కూరల నాకు బెండకాయిష్టం. ఆమ్ ఎంట బ్రింజాల్ వంకాయ్ కూరన్ అంటె నాక్ చారంటె ఉమ్ ఇంక నాకు పప్పూ సాంబారేమ్ అంతగ నచ్చదు అండ్ మా ఆవకాయలు ఊ ఉప్పుతప్పంటేనే నే తింటాను ఊమ్ టిఫెన్సంటేమ్ దోస అఫ్ కోర్స్ నాక్ దోశ చ నాక్ కారం దోశంటేనే ఇష్టం కారం దోశ ఎన్ని సాల్ జేస్నా తింటానే ఉంటా నేను టంటె ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క సిగ్నేచర్ ప్చ్ ఫుడ్డుంటుంది గదా. ఒ పర్టికులర్ ప్లేస్లొ అన్ని బాండవు అవే నచ్చుతాయ్. ఎయ్యని పూరి ఐటము ఇంగ పానీపూరి బాగ్ తింటాను. ఆ ఇంకా ఐస్క్రీమ్ ఊమ్ నాకైస్క్రీమసల్ చాలా ఇష్టం చాలా అంటె చాలా షుగర్ కట్ జేయదు యా యలదీది ప్చ్ అంటె వై అలా గిల్టీత్ నిజంగాస్ ఐస్క్రీమంటె అసలు చాలా ఇష్టము. అదీ షుగర్ అదీది అన్ జెప్పేసి గిల్టి ప్ అసలు సొ దాన్ వల్ల ఏం జేసిందంటె ప్ అ ఏమైందంటె నే ముందు నా అంతట్ నేనే తెచ్చుకొ కొన్ తినేదాన్ని దా దానికోసం ఎలా అంటె అది దెగ్గెరకొచ్చి చేతికిస్తే గాన్ నేన్ ఫుల్లుగ్ తిన్న నా అంతట్ నేనైతె పొయ్ తీస్ కోను ప్చ్ అరె ఔన్ షుగర్ గద అదీద్ది అనేసీ అన్కుంటాను. అలాగన్మాట నాది అండ్ ఇంక బిర్యాని బిర్యానీ ఎవర్ నచ్చద్ జెప్పు అ బిర్యానీ ది మోస్ట్ ఫేవ్రెట్ ట్ నాకూ ముక్కలు బాగిష్టం ముక్కలున్నంతి వరకి ఎంత రైస్ తినమన్న గాన్ తింటూ ఉంట అండ్ బి బిర్యానీ గుడా ఏంటంటె ఫస్ట్లొ నా తిని ఒక్కొక్క లైక్ ఒగ్గొక్క ముద్ద దీస్కొన్ తిన్డం రై త నేనసల్ యూజ్ జెయ్డం నా లాస్ట్లో ఇపుడూ అనగా నేను రైతా తీసుకొని రైతా కలుపుకుని దింట అన్మాట సో నేనలా తింట బిర్యాని ఆ వరైత ఎలా అంటే లైక్ ఫస్ట్ లోనే ఫుల్ అయిపోతు ఫుల్ అయిపోతుందన్మా ట సో నేను ఫస్ట్ లోనే ఏసుకోను నాని ఎలా ఉంటుంద ఆ టేస్టే ఫస్ట్ తి తిని తరువాత ఆ లాస్ట్లో అంత అయిపొయిన తర్వాత ఇంకా నేను తినలేను ఫుల్ ళయిపోయిందను సో అలాగా నాకెందుకో రైత ఫస్ట్ లోనే ఏసుకుంటే ఫుల్ అయిపోతదేమో అని అనిపిస్తది అది గూడా వేసుకుండే కొంచల్ల ఏసుకుంట లాస్ట్లో రైత తర్వాతా ఎక్కువ ఏసుకోను నువ్వు నువ్వు ఎలా తింటావు బి బిర్యానీనా
నాకూ బిర్యానీలో ఎక్కువ మసాలా ఉంటె నచ్చదూ అమ్ లైక్ కొంచం మరీ అంత మసాలా కాకుండా సింపుల్గా ఉండాలి బట్ బావుండాలి ముస్లిమ్స్ బిర్యానీ ఉంటుందిగా వాళ్ది చాలా బావుంటది
ఊ ఊ
రైతన్ నాగ్గుడా అక్కర్లేదు అసలు బిర్యానీలో ఆ టేస్ట్ బిర్యానీ టేస్ట్ అలానే రావాలి ముక్కల్ పెద్ద పెద్దవిగా ఉండాలి లెగ్ పీస్ ఖచ్చితంగా ఉండాలి ఎగ్గుండాలి
నేను
నాన్వెజ్ అదొకటేనా చికెనొకటేనా
ఆ అంటే మోస్ట్లీ యే
ప్పుడూ కెళ్నప్పుడూ లైక్ ట్రై చేసానన్మట స్ట్రీట్ ఫుడ్ అది ఫస్ట్ టైమ్ నా లై నేన్ ట్రై చేయడము ఓ ఏమేం ట్రై చేశానం టే ఖరాబ్ గూడ్ ట్రై చేశాను సో నాకు క్ర క్రాబసలా అండ్ ఏమంటే అది క్రాబు పులుసు కర్రీ అండ్ క్రాబ్ పాప్కార్న్ అంట దీంట్లో
స్లో
అం ఏదో సంథింగ్ ఆ అది ట్రై చేసానూ బట్ నాకు ఏది నచ్లేదు నాకు అసలు అది నచ్నే నచ్చలే దూ లైక్ స్వెఫ్ అండ్ ప్రాన్సయితే బా నచ్చింది నేను అది బా తింటాను
ఉహూ
నాకూ లైక్ నేన్ దాన్నీ లైక్ స్టార్టస్ గా దిన్నానుకుంటాను నాకు న చ్చింది తర్వాత మళ్ళీ ఇంకా ఎప్పుడు ట్రై చేయలా అప్పుడు జేసింద్ కుంటున్నా నార్మల్ మోస్ట్లీ అయితే చికెనే తింటాను దకి ఓ నువ్వు ఫిష్ తింటావ
ఆ ఫిష్ తింటా ఫ్రై చేస్తె తింటా
అయితే నీకు ఆ వచ్చుతుంది మరి ఆ ఫిష్ నుంచి వచ్చేంత స్మెల్ రాదు ఆ లైక్ ఇంతవరకు ఫిష్ లానే ఉంటుంది అనేసి అందరూ అన్నారు ఫిష్ ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుందట క్రాబ్ రాదు అంతగా మరి అది
ఆహా
అది థర్టి వన్నె ఇవన్నీ ఉంటాయి కదా నేనైతే బయట తిన్నాగా కాబట్టి బానే ఉంటుంది కానీ నాకైన నచ్చలేదు బయట తిన్నా కాని సో అలా నువ్వు నువ్వు ఏదన్నా వియడ్గా ఫుడ్ ఏదన్నా ట్రై చేసావ ఎప్పుడైనా ఆ అవును అంతే
వియర్డ్గా ఫుడ్ అండ్
నువ్వు
లేదంతగా నేనుం ట్రై చేయన్ నార్మల్ ఫుడ్ే నేను ఎప్పుడు క్రాబ్ ప్రాన్స్ అవంతా కూడ ట్రై చేయలేదు తో
హు
ఉహు నార్మల్
వియడ్గా ఒకటి ఆ హు నార్మల్గా మా ఇంటిద ్గ రెస్ట్ ైక్ అక్కడ సరే కొత్తగా ఉంది లైక్ ట్రై చేద్దాం అని చెప్పి ఒకసారి వెళ్ళాలను అనమాట ట్ ఈస్ ఎ ఫన్నీ స్టోరీ సో నేను వెళ్ళాను వెళ్ళిన తవాత తర్వాత ట్రై చేద్దాము కొత్త కొత్తగా ఎప్పుడు తిన్నదే తిన్నదే కదా అని చెప్పి హాట్ డాగ్ ఉన్నింది అనమాట సో హాట్డగ్ అనేది ఆర్డర్ చేశాను లైక్ హాట్ ్
ఆ
ఎలా అంటే లోపల హాట్ డాగ్ చికెన్ దాన్ని ఏదో అంటారబ్బా లైక్ చికెన్ సంథింగ్ ఏదో పండు చికెన్ ఉంటుంది ఉంటుంది చికెన్ కీమా లాగ పైన వేసిస్ త్తరు లోప ఆ సాస్ ఎస్ టైపు చికెన్ సావాస్ ఎసి పెడతాడ్ లోపల అ ఫస్ట్ నేను తిన్నాను నా వల్ల కాలేదు నేను ఎక్కడికక్కడె వాంటింగ్ చేసుకు కని రెస్టారెంట్ లో అందరు చూసేసారు నన్ను
అయ్యా
నేను నె ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను అంటే లైక్ అప్పుడు అట్లో హట్ డాగ్ గానీ నార్మల్గ హాట్ డాగ్గానీ ఏదైనా స్పెషల్ గా కదా సో అట్లన్న చెప్పేసి ఆర్డర్ చేసుకు అంటే నాకుల నాకస్సలు నచ్చలేదు నేను వామిట్ చేసుకునేసాను ఆ లైక్ అందరు నన్ను ఎలా చూశారు నేను చాలా ఎంబస్ ఫీల్ అయ్యాను అది పోనీ నాకొకటే లైక్ నేను అందరికి నచ్చదేమో అనుకున్నాను బట్ అక్కడ ఆల్మోస్ట్ అందరూ తింటున్నారు మీేను నాకు ఒకటే నచ్చలేదు లైక్ పాసే బో
బన్లా
అది డిఫరెంట్ నేచర్ నాకు నచ్చలేదు లిటరల్లి ఆ ఆ సావాస నేను తర్వాత ఏం చేసాను తెలుసా ఆ సావాస ష్ని లైక్ ఆ బన్ను అండ్ చికెన్ కీమా ఉంటుంది పైన అది ఒకటే తిన్నా నేను నేను ట్రై చేసినవి ఏడు ఫుల తర్వాత క్రాబ్
నేను ట్రై చేయ్యాలి అనుకున్నవంత నేను మీ దగ్గర నెగిటివ్ పాయింట్స్ వింటున్నా నేను
ఆ నేను ట్రై చేసిన వియర్ట్ ఫుడ్స్ బట్ బాగుండింది ఏందంటే లైక్ బ్యాంగ్ళూరు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇది కొరియన్ది ఫేమస్ అయింది జుడుకాన్ చీజ్ పుల్ వచ్చి ఉంటుంది కాండాక్స్ అవి
ఆ అవునవును
అది బాగు నచ్చింది బాగుంది బట్ అది మనం ఊహించుకున్నంతగా ఏమి ఉండదు దాంట్లో ఫస్ట్ అది చీజ్ చీజే ఉంటుంది ఇంకేండదు ఆ చీజ్ ఆ అంతే ఇంకేమి ఉండదు నాకు అది వర్త్ కాదనిపించింది బాగుంది బట్ అంత వర్త్ కాదనేసి అనిపిచింది ఎంత తెలుసా అది హండ్రెడ్ పైనే ఉంటుంది అవును నాకు చీజ్ అంటే ఇష్టము నచ్చింది అదే చెప్తున్నా కదా బట్ అంత వర్త్ కాదా మనీకి గణేస్ స్నేహనే
ఆ ఇంట్లోనే ట్రై చేయచ్చు ఆ మని
హ అవును హ చలో ఓకే ట్రై చెయి అయితే నెక్స్ట్ టైమ్
మ్ చెప్ప
చెప్పు
మ్ ఓకే
కె బాయ్
బాయ్